అంటేనా
నమస్తే అండి చెప్పండి ఇల్ంత ఆ టాపిక్ ఈ రోజు టాపిక్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడదామండి
ఓకే అండి చెప్పాలి మీకు ఏమంటే ఇంట్రెస్ట్
ఈ మధ్య ఇ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఫమ ఫేమస్ అవుతుంది చూసినారా అండి బ్యాంగిల్ది చార్వినార్ దగ్గర
ఆ చార్మిన దగ్గర ఇట్లా కట్ట పెట్టి తయారే
అవునండి
అది లబ్బరా అండి కట్టనా
ఈ అది నాకు తెలిసి చక్కగాదు అనుకుంట అండి
కొంచెం బాగుంది డీజైల్ గానీ
మనకి నచ్చిన మోడల్లో తయారు చేస్తారండి అది
సర్ పోవాలండి
ఎంత అబ్బా డైలీ చేయించుకోవాలండి
ఉమ్ మన కోసం ఎవరైనా పోయినా చేపిచుకుంటుండే ఎవనికి ఎవరో ఇప్పుడో ఒకసారి పోతాండి ఇంకా అండి
ఇంకా ఏం ఏమున్నాయండి ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో ఏమైతున్నాయండి
ట్రెండింగ్ అంటే బ్యాంగిల్స్ ఇట్లా ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అవన్నీ వస్తున్నాయి కాండి
ఆ అండి
ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ ఇట్లా
అవునండి ఫ ఆ ఫ్రెండ్షిప్ వదిన మరదలా గజ్జుల్లగ ఫ్రెండ్షిప్ క్యా బంగ్లేసు
అ అవునండి
ఒక బాబ్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఎన్ ఎంత క్యూట్ ఉంటాడుంటే చాలా బాగుంటాడుండి
ఏం పేర్ అండి ఆయనది
అయిన పేరు ఏమో ఉంటది అండి చిన్న బాబు అన్ నెన్ ఇంత స్టైల్ గా ఉంటాడు క్యూట్ గా వైట్ గా ఉంటాడు
అవున్ అవున్ అవున్ చిన్నపిల్లలు బాగుంటారండి కొంచెం చెస్ తే కోరుకబుధి అయితది
అ నాక్ కూడా చాలిస్ చిన్నపిల్లలంటే
నాకు భయం అయితది వాళ్ళు ఎతుకోవాలి అన్నా కింద పడతారూ ఏమో అని
ఆ
ఉమ్ ఉమ్
జస్ట్ డాగ్ డాగ్స్ అంటే ఇష్టమా అండి మీక్? ఓ
మాక్ ఆది బయమేస్తాది అండి డాగ్స్ అంటే
అవునా అండి
మీక్ ఇష్టమా?
నాక్ చాలా ఇష్టం అండి డాగ్స్ అంటే
ఉహ్ ఉమ్ డాగ్స్ అవి ఏమో ఉంటాయ్ కదా పెద్ద డాగ్స్ ఏమో అంటారు?
అవ్వ తెత్ల్యాబ్ అంటే ఇష్టం అండి ల్యాబ్ బ్రీడ్
చాలా మందే అదే వాడతార్ కదా అండి?
అవునండి నాకు చాలా ఇష్టం లాబు
కలర్ ఇ బాగుంటాయ్
అవును బ్లాక్ బాగుంటది కొంచ్ చం బిస్కెట్ కలర్ లో కూడా ఉంటది కదండి, ఆ కలర్ లో కూడా బాగుంన్ అది
అవున్ అవునుండి ఇంకా అండి
ఇంకా చెప్పాలండి కరో కుక్కలు చాలా విశ్వాసంతో ఉన్ అవి చాలా లోయలిటీగా ఉంటాయ్ కుక్కలు అంటే
మా వెనుక ఒకరిని
అయ్యో వాటిని ఏమైనా అంటే కరుస్తాయండి అవి
కర్ణమేయాలే అవన్ని ఏ యాలే
అవునా
ఉమ్ కొన్ని మోట్లల్లో పెరుగుతా ఉంది
కుక్కలని ఏమైనా అంటేనే అవి కరుస్తాయని లేకపోతే ఏ మనవ్ చాలా ప్రేమతోనుంటాయ్
కోతులయితే పుల్లు పడు తున్నాాయన్డి మనకున్న
కుక్కలకి ఒక్కసారి బిస్కెట్ వేస్తే అవి మర్చిపోకుండా ఎన్నో సంవత్సరాల వరకు గుర్తు పె ట్టుకుట్టాయండి ఉమ్
ఉమ్ కోతులట్ల కాదు కదండి
అమ్మో కోతులయితే చాలా డేంజర్ డేంజర్ అండి ఇప్పుడు
అసలు నేను ఇట్లా మొన్న షాప్ కి ఇట్లా పోతున్నా నా మీదకి అవుతుంది నేను ఏం లేకున్నా ఏమనకున్నా ఉంహు
అవునా అన్ డి
చెప్ పనీ
పాలండి
ఉమ్ ఈ రోజంతా సుస్తీ సుస్తీ ఉంది
అవునా
ఏమో అండి ఏం అర్ధం అయితలే మీకు ఇది తెలుసా అండి మెహందీ ఇట్లా మెహిందీ ట్రెండింగ్ అయితుంది కొంచెం అంటే అబ్బాయిల ఫోటోస్ అమ్మాయి లా ఫొటోస్ వస్తాయి చేతి
ఆచ్ ఆ అవునన్
ఉమ్ అట్లెట్ ట్లేస్తారో ఏమో నాకు అర్థమే కాదు ఎవరైనా ఉంటే బాగుండు మా ఇంటి సైడ్
మ్యారేజెస్ కి ఎక్కువ వేస్తారండి అట్లా నాక్ వచ్చండి.
అయితే నాకు ఎప్పుడైనా వస్తారా అండి త్తర
వస్తనండి వేస్తను
అంటే ఇట్లా అబ్బాయితే ఎట్లోస్తదండి అట్లా
అంట అది ఆర్ట్ అండి ఇగ అంతె అది నేర్చుకున్న వాళ్ళక్ ఒస్తది
అవును అంతేలేండి మంచ డెడ్ వండాలి వేసుకున్నప్పుడైనా
అవునండి
కాండి
నాకొ నాకొచ్చ నేను చాలా బాగేస్తాను
హా
నాకొచ్చ నేను చాలా బాగా ఏస్తాను మెహంది అంటున్నను
పండి మీ కొంచెం చూస్తా డిజైన్స్ ఏంటియొ
ఓకే అండి
ఇంకేం పెండింగ్ ఉన్నాయంండి
అ అండి
డెన్సింగ్ ఏమున్నయ్ చెప్పాలండి రీల్స్ చేస్తారు అదేదో సిల్క్ సీర సాంగ్ తోనీ
నేను నేను ఎక్కువా ఇట్లాంటి పాటల్ నేను ఉట్టి మ్యూజిక్ టండి మూవీ సాంగ్స్ ఎక్కువ వింటాన్ నేను
ఏమూ విష్ ఇంటర్ అండి ఎక్కువ ఏమూవిస్ యి ఎక్కువ ఇంటరు
నేన్ ఆల్మోస్ట్ అన్ని మూవీ సాంగ్స్ ఇంటాను సాంగ్స్ ఎందుక్ ఇంట అంటే స్ట్రెస్ వోవడానికి కొంచెం లీక్ ఉంటది సాంగ్స్ ఇంటె
అవునండి సాంగ్స్ ఇనాల్ డ్యాన్స్ కూడా చెయ్యాల ఎండి ఆ సౌండ్
ఏంసా
సౌండేమొత్తుందండి
నండి మా ఇంటి దగ్గరేమో వర్ ఎస్ రండి
అా ఏం వర్కండి
ఎడి బయిట వస్
ఏంగ్ పని మ సర అ
చేస్తానండి
కా అ ఎ ప మ్యాడం
చెప్పాలండి ఇంకా
ఎ
ఇంకాట రెండింగ్ ఏమ అన్నడి
ఏమండడి అది ఏం గుత వస్త టైమ్ కి గుర్తురావందేవి
అవునండి
లేకపోతే ఖచ్చితంగా ఇట్లా మనం కాత కూర్చాం అనుకో పాటలు వస్తాయి అన్నస్తాయి అన్న వస్తాయి
అవునండి
ఉ నాకు అప్పుడప్పుడు కోపంది అంతాక్షర ఆడే టైమ్ లో ఆంటీ రాదండి
ఆ చెప్పండి
అంతాసర ఆడితే మంచి అనిపిస్తాడి కానీ పాతలు గుర్తురావు
అవునండి
మత్తప్పుడైతే ఇ వస్తాయి బాటలు వాడుతా ఉంటా పని చేసుకుంటా
అవునండి
మ్మ్ స్ మీకు సింగర్ అంటే ఇష్టమా అండి మీకు
సింగర్ అంటే ఏం లేదండి అన్ని సాంగ్స్ వింటను నాకు ఎక్కువ సరదాగా కాసేపుయిన ఆ సాంగ్ ఇష్టం అండి పాగల్ మూవీ సాంగ్
వాడు బాగుంటాడండి మంచి సర నువ్వేం చెట్టు
అవునండి చాలా బాగుంటడు ఈ హీరో
ఆ
ఆ హిరో ది ఆ మూవీ ఆ బాగుంటదండి అమ్మాయి గెటప్ వేసుకుంట చూడండి
అవునవును బాగుంటది
ఆ మూవీ పెరే మో ఉందండి
అది రె రేమో నా
మరేమో కాదండి
నేను
అమ్మూ ఇ పేరోదో ఉందండి పాగల్ మూవీ హీరోనేే అండి పాగల్ మూవీ హీరోనే లేడి గెటప్ వేసు కుంటడు
అవునవును ఏం తీసిండు
మన కొత్
మల్ల వేసి రీసెంట్గోచ్చింద రీసెంట్ గానే ఏసిన సారీ ఫ్రెండ్స్ వాట్ ఆర్ యు
వన్ టూ మంత్స్ ఏమో అయి తున్నట్టుందండి
నేను ఒకసారి చూడాలా ఆ సినిమా మూవీసే వెళ్లలేను
అండి సూపర్ ఉంటది ఆ సినిమా ఐతే
మ్మ్
అసలు అసలు ఆ ఆ హీరోని గుర్తు పట్టలేం అంత అందంగుంటడు అమ్మాయిలాగానే సేమ్
ము మొత్తం అమ్మాయే ఏస్తడా
ఆ ఆహా ప్చ్ అంటే ఆ అమ్మాయిలా గెటప్ వేసుకుంటడు అన్నట్టు రెమోలా ఎట్లా సేమ్ రెమో మూవీ లాగా మస్సా కాదు వేరే అమ్మాయిలాగా
మ్మ్ మంట ఉండె యో
కా మీరేం చూసిండ్రండి ఈ మధ్య కొత్త సినిమాలు
కొత్త సినిమా అయితే మొన్న పోయ్యోచ్చిన కామిడి ది విగ్గాని రిలేషన్స్ తేటర్లో చూష్నా మ్మ్ బాగుంటదే అంటే గుర్తొస్తలే అండి ఏమో పాట బాగుంటాయల్లా
ఏ పాట
వీడియో తీసిండు అర్జున్
అవునా
అది మన శంకర వర ప్రసాద్ చూసిర్రా అండి
అవునండి చూడలేదండి అది ఆ సినిమా అవునంట నె నెట్ఫ్లిక్స్ ఉంది కనీ దాంట్లో వాళ్ళ ను ద్దమ్మటె వస్తలే అన్న మూవీ
నేను తెలుసినలా రూష్మా
అవునా బాగుందా అండి మరి
చెప్పాలాండిఇక
బాగుందా అండి మరి ఆ సినిమా
ఆ బాగుందండి కామెడీగా మంచిగా ఉది
సరే అండి సరే అండి బాయ్ అండి
కే అండి నమస్కారం
కారం